హలో తీసుకొచ్చి ఆ టేబుల్ మీద బెట్టాలె ఎండగొడతేనే మంచిగా తిరుగుతయి
టిింగర అంటరు జూడు అన్న అయి దొరుకుతయ్ గ ఇ దొర్కవ్ గ ఈడ
ఇక్కడ దొరకవ్ అక్కడి నుంచలే దేవాలి లేకపోతే ఆర్డర్ బెట్టుకోవాలి ఆర్డర్ బెట్టుకుంటె దొరుకుతయ్
ఉహు ఆర్డర్ పేట్కోావాలా ఇది ఒక రెండు అయిదు వేలు పది వేలు ఉంటదా
ఏవొ సిల్వర్ హల్వానా ఎదో అట్లాంటివి అయితే ఉంటయి గనీ అది ఉండదు అంతా అక్కడి పోతే ఏలా నగర్ తే పెట్
హైదరాబాద్ ఉంటే అన్నష్ టింగ్ రేలు
ప్రతి ఉంటే స్టింగ్రేలు ఉంట్ చాపలు అన్ని రకాల చాపలు ఉంటయి అన్ని రకాల పెట్స్ ఉంటయి
ఎక్కువగా ఇదే అన్నాయి
క్యాట్స్ ఉంటయి డాగ్స్ ఉంటాయి అక్కడ కాకులను గూడ అమ్ముతరట దెలుసా
కాకులు ఏం చేసుకుంటరన్నా
లు ఉంటరు గదా అందుకే కాకులు పిల్లులు కుక్కలు ఎలుకలు పిగ్ పిగి పిగి రాట్స్ తెలుసా
పిగ్గిీ రాట్స్
బిగ్గి రాట్స్ పందులెక్కుండవ్ ఏ మొద్దు ఇట్లా మొద్దు మొద్దు ఉంటయి బిగ్గి రాట్స్ అని ఉంటా మళ్ళ ఆల్బోనో రాట్స్ తెల్లగా ఉంటయి ఎలుకలు మళ్ళీ హ్యామ్స్ హాంస్టర్స్
ఆ హాంస ఆ తెలుసు వేయుంటాయా అన్న ఏంటివి
ఏం
సత్తలేదు అయ్యాన్ని దొరుకుతాయా ఆడ
ఆ
ఇట్లా చీప్ చీపుగ దొరుకుతయుగా అయ్యన్నీ
మస్తు చీప్గా దొరుకుతాయి అన్ని ఆడ ఇట్లా కుప్పలు కుప్పల్ గట్టి అమ్ముతరు
ఈ షార్కుల్ దొరుకుతయా
ఆ అక్కడ మొత్తం ఒక వంద చేపలు క వంద చేపలు ఐదు వందలు కట్లు కాట్టి అమ్ముతే వీళ్ళు ఇడికి తెచ్చి జ అంత వంద రూపాయలు అట్లా జేషి అమ్ముతాలు తేల్విగల్లోల్లు
షార్కులుంటాయా అన్న
ఉంటాయి
మా ఇ రై రియల్ షార్క్ లెక్క అయ్యుండయా
ఉ అయితేయి పెద్దగుండాలే ప్లేస్ ఎంత పెద్దగుంటే అంత మంచిది ట్యాంక్ అయినా వా ఏదైనా ఏం కాదు కాని పెద్దగుండాలే నీళ్ళు
ఇది మీంట్లో ఇదున్నది చూడు ఇది డెడ్డా టేబులు
ఆ
దాన అంతంటుందా అన్న గ్లా దానంతఉంటే గ్లాస్ ఎంత అయితది అది
ఏమో మరే ఒక మూడు వేల అయితదేమో
వచ్చాడ ఈ పో టేబుల్ అంతా పెద్దది
ఆ
పోయీసు షార్కులు ఆర్వానా తంబేలా స్ట్రింగ్ రే
ఆ
ఇయన్నీ మొత్తం రేర్ రేర్యన్ని పెంచాలా మనమే
అవును
అరుమనా పిల్లలు పెడతదా అన్న
గుడ్లు చెత్తది పెడతది అది కూడా
అదొక్కతుంటేనే పెడతదా రెండు వే రెండు
రెండుడాలే రెండుండాలే
అది మన రాయల్ పెట్స్ లున్నది చూడు అల్లకన్నా ఆ అన్న పెంచుకుంటడు చూడు ఒకటి పెద్దది
ఆస్కార్
అయ్యి ఇళ్లా దొరుకుతయా ఆడా
దొరుకుతాయి ఎంత అయింది చుడు టైం ఒకసారి
త్రీ మినిట్స్
ఇంకా ఒక వన్ మినిట్ మాట్లాడు నేన్ బాత్రూంపోతా
ఉ
హ్మ్
ఇ అన్ని ఎయాలే ఇగా ఏ మల్లొచ్చే మే ఫిఫ్త్ కొత్తవా? తాటికి, తాటికి.
ఆడుకొచ్చే ఒక రోజు ముందు పోవాలి, అడిపోయి మొత్తం.
అన్నీ పట్టుకని రా? ఇప్పుడు ఇందులో సక్కగా ఎన్ని ఉన్నాయా రెండే చేపలు ఉన్నాయి కాలా?
సక్కర ఒకటి చిన్న సక్కర లేదుచ్చి అది అసలు అది కూడా దొరకదు కదా? కానీ అది ఎట్లా దొ కింద వాళ్లకి.
అడ్డోరకదా అన్న అదే. టబ్బులో ఉన్నట్టున్నాయి.
డబ్బులు అనేది ద ఏంట లేదు
ఆ అసలు వాళ్ళ కవుపడదు అది.